లో
హలో
ఆ
హలో నమస్తే అండి బాగున్నారాండి బాగున్నామండి బాగున్నాం చాలా బాగున్నాం మీరు ఎలా ఉ ఉన్నారు
ఆ బాన్నామండి టీ తాగారా
ఆ తాగే మరి ఆ తినేసినాము తినేసి కూర్చున్నాం హ్మ్ అయిపోయిందండి మీరు తిన్నారా అండి
ఆ మేము కూడా టీ తాగినం అండి టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడు
అంతేనా హ్మ్ ఎక్కడికి వెళ్ళట్లేరా అం మీద
ఆ వెళ్తాం వెళ్తాం అండీ అదే వెళ్ళాలనే చూస్తున్నాము ఇగా లాస్ట్ కదండి టూ వీక్సే ఉంది కదా విలేజ్ కెల్దం అన్ జుస్తున్నాం పల్లెటూరికి మా ఊరికి
అక్కడ ఎవరు ఉంటారండి మీడ అక్కడ ఊళ్ళో
అంటే నేను ఉద్యోగరీత ఇక్కడ పట్నంలో ఉంటున్నా కాగానీ అక్కడే కదండి అమ్మా
అవును అవును అదే అంటున్నా అక్కడైతే బాగుంటంది అందరుూ ఉంటారు కదా కడగ బెట్టి ఇగ
అవునండి అందరు అక్కడే ఉంటారు అమ్మ నాన్న పిన్నలు బాబాయిలు అక్కలు అన్నలు అందరుూ ఉంటారండి ఒకసారి
అక్కడ పోతే ఇక మన ఇవన్నీ మనకి ఇక్కడ ఈ పల్లెటూరులో అక్కడ ఊర్లో పోతే అయితే ఇక్కడ ఏమీ గుర్తురావు మనకి అసలు
అవునండి అసలు ఇక్కడికొచ్చి ఉద్యోగం చేయాలన్నా ఇక్కడికి ఉద్యోగం వచ్చి చేయాలన్న ఆశ ఉండదండి అక్కడ పోతే ఆ వాతావరణం అమ్మ అమ్మ చేతి వంట
అవును అక్కడ వాతావరణము చాలా బాగుంట ఆ అక్కడ వాతావరణం చాలా బాగుంటది అసలు ఇగ అక్కడ అక్కడ ఆహారము అక్ అక్కడ మనుషులు మంచిగనిపిస్తారు, స్వచ్ఛమైన మనుషులు,
పొద్దు పొద్దుగాళ్ళేసి ఈ బర్రె పాలు పితుకొని చాయ తాగుతే అండి అసలు ఆనందమే వేరండి ఆ సంతోషము ఆనందము
గద్
హ్మ్ బాగుంటదండి అన్ కూరగాయలన్నీ మనమే పెట్టుక్ కొనీ ఇంట్ ప ఇంటి చుట్టు కూరగాయలన్నీ ఉంటయ్ ఏ పౌడర్లు ఏమి వేయకుండా చాలా బాగుంటాయ్, ఇంకా సా శనివారము మాకు పంట ఏం లేదండి కూరగాయలు, కూరగాయలేస్తాం అంతే
అమ్మవ అంద అంతేనా ఆ అందరు కలిసే ఉంట రండి లేకపోతే
ఆ మాది మాది ఉమ్మాడి కుటుంబం అండి చా చానా ఉమది కుటుంబము మా బాబ రూపాయలు పిన్ని అందరు ఉంటారు మా చిట్కాలు అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు పక్క పక్క పక్క పక్క పక్కనల్లులే అండి
ఆ మీరు చాలా అదృశవంతురాలుండి మీరోజు
అ పసార ఊక పోతే అందర న ఒక రౌండ్ వేసుకొని అందం కలిసి మంచియా అందరితో మాట్లాడి రావచ్చండి అక్కడికి పోతే
ఆ ప్రేమ ఆప్యత వేరుంటదండి అక్కడ అక్కడికి వెళ్తే ఆ ప్రేమ ఆ అ స్వచ్ఛమైన మనసు లో మంచిగా అనిపిస్తంది ఇక్కడనే ఉండి అక్కడనే ఉండాలనిపిస్తుంది ఇక్కడ
అవునండి అక్కడ అక్కడికి వెళ్తే ఈ పట్టణానికి రావాలి ఉద్యోగం చేయాలని ఆశ ఆశలు
అవును ఆ ఇప్పటి పిల్లలకు అవి అవునండి ఇప్పటి పిల్లలకు అవన్నీ ఏం తెలిదు ప్రేమలు
అసలు ఆ చ తాలు ఎవరో తెలియదండి ఎవరు పిన్నులు ఎవరు బాబాయిలు తెలియదు నమస్తే చెప్పమంటే కూడా లేనే లేదు ఇప్పుడు ఏముందండి పెళ్లి చేసుకొని
బాధ అది అనిపిస్తుంది ప్రేమలు తెలుస్తలేవు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు
హాయ్ ఉమ్మడి కుటుంబ అంట ఉమ్మడి కుటుంబం అంటే మంచిగా ఇంట్లో నానా ఉంటు అయినా ఏ చెప్తే అది జరుగుతుంది ఇంటికి పెద్ద ఇప్పుడు అట్ల ఎక్కడ ఉందండి పళ్ళలు కారే వర్తలు పయ ఇటికి రావడం పిల్లలకి ఒక కామమ్మ ప్రేమ లేదు అ ప్రేమ లే అసలు
ఏముంట అండి పోలం దాని దీనికన్ని కొట్లాట పెట్టుకంని అందరు ప్రేమలుంటే కోల్పోతున్నారు అక్కడక్కడ ఉండే మంది మా బట్టలు విని అట్లా కూడా గొడవలు అవుతుయి లేకపోతే అందరు కలిసి మలిసి ఎలా ఉండేవాళ్ళం ప్రేమ తోటి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరి తోటి చెప్పుకొని ఉండేవాళ్ళు
అవునండి అవును కొన్ని రోజుల అయితే ఇక ఉమ్మడి కుటుంబాల అంటే ఎక్కడనే జం అట్లా చూడాల స వస్తుస్త ఏ మగానీ అసలు ఉమ్మడి కుటుంబాలే లేవండి
అంతరించి పెటట్టున్నది ఇక అంతరించి పెటేట్టున్నది ఆ కుటుంబాలుగా
తల్లిదండ్రులు పిల్లలే ఉండట్లేదండి ఒక సిక్స్త్ క్లాస్ ఆరో తరగతి ఏడో తరగతి రాగానే హాస్టెల్ అల్ వస హల్ అంద విస్త హస్ అల
అంత ఎందుకండి ఇప్పుడు పిల్లల పెళ్ళిలయి కూడా కొడుకుబడి పపోత అంతే ఉద్యో కోసం వెళ్పోతతుారు బయట అంత ఇగ
అంతే అండి
పిల్లలలకు చదువు కోసం వెళ్ళిపోతుూ ఉన్నారు అసలు
ఎవ్వరన్నా కలిసి ఉండట్లేరు
పరిస్థితి ఉంది ఇప్పుడుయితే
ఘోరం ఉంది అసలు పరిస్థితి మీరు మీరు ఎక్కడంటార అండి ప నమ్నే ఉంటరాారురుగు
మేము పట్టణంలో ఉంటామండి ఎప్పుడ ఒకసారి వెళ్ళొస్తాము అత్తయ్య వాళ్ళు ఉంటారన్నమాట అత్తమ్మ వాళ్ళు మా అమయ్య అక్కడందరూ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇ పిల్లలందరిక కలో ఉన్నప్పుడు పోయేస్తామండి
ఉమ్ మేమైతే ఎప్పుడు మేము ఎప్పుడు సెలవులు దొరుకుతే అప్పుడు వెళ్ళాలి ఉడాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక అడ్డంకులు ఈ ఉద్యోగ
అవును అది ఇబ్బందులలకి ఎ అట్లాంటి ప్రయాణంలో కూడా సరిగ్గా చేయలేకపోతున్నాము ఇది ఆరోగ్యాలు కూడా సహ సహ కరుస్తా నవ్వు
అక్కడికి వెళ్తే రావాలనిపయదు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి
మనక అక్కడ ఉండాల అనిపిస్తే గాని పిల్లల కోసం రావాల్సి వస్తుంది రాండి ఇక్కడికి పట్టణంకి
అవునండి ఎందుకంటే పిల్లల చదువు విషయంలో అయితేంది పిల్లలకి ఇప్పుడు అంతా తెలుగు కంటే కూడా ఎక్కువ ఇంగ్లీష్ చదవాలి అండి అదే
ఇప్పుడు ఏందంటే ఆ ప ఉ ఉరుకులు పరుకులు అయిత్ తున్నాయి పలకరించి ప్రేమతో ప్రేమతో పలకరించే వాళ్ళే లేరు ఆ వినిపిస్తున్నదండి మాకు
హలో
ప్రయత్నించేవాళ్లు లే ప్రేమగా ప్రయత్ ప్రేమగా ప్రయత్నిే వాళ్ళే లేరు అంట
హలో ఏమైందండి
ఆ వినిపిస్తుందిండి క్లియర్గా ఉంది మీ వాయిస్ నాకు
హలో
ఆ మీ మీ గొంతు క్లియర్గా ఉందండి
హలో
మీ వంతు క్లియర్గా ఉంది మాట్లాడండి అని అ మీ గొంతు క్లియర్గా ఉందండి మాకు వినిపించింది మాట్లాడండి
హలో
హలో మాట్లాడండి వినిపిస్తుంది మా మాట్లాడండి వినిపిస్తుంది నాకు గట్టిగా మీరు మాట్లాడండి వినిపిస్తుంది నాకు
హలో
ఆ మాట్లాడండి వినిపిస్తుంది మాట్లాడుతున్నారా నాకు వినిపిస్తుంది మీ వాయిసు హలో ఉన్నరా అండి హలో హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తదండి మాట్లాడండి